హలో
హలో హాయ్.
హాయ్ ఎలా ఉన్నారు.
బాగున్నా మీరు బాగున్నారా అండి.
ఆ బాగున్నామండి.
హ్మ్.
ఏం చేస్
ఏ ఏం లేదండి. ఆ సంక్రాంతి ఎలా జరుపు జరుపుకుంటారండి మీ సైడు.
సంక్రాంతి మా సైడ్ పంటల పండుగ అండి. రైతులు పంట కోతా పూర్తి అయ్యాక ప్రకృతి మరియు. సూర్యుడికి కృతజ్ఞతగా ఈ పండుగను జరుపుకుంటాము కానీ సంక్రాంతి పండుగను మనం ఎలా జరుపుకుంటాం.
సంక్రాంతి మూడు రోజుల పాటు జరుగుతుంది భోగి, సంక్రాంతి, కనుమ భోగి రోజున పాత వస్తువులను బయటకు తీసి మంటలలో వేస్తారు అది పాత సమస్యలను వదిలి కొత్త జీవితం ప్రారంభించడాన్ని. సూచిస్తుంది కానీ సంక్రాంతి రోజున ఇంకేం చేస్తారు.
సంక్రాంతి రోజున మహిళలు ఇంటి ముందు పెద్ద పెద్ద రంగులు రంగురంగుల ముగ్గులు వేస్తారు గొబ్బెమ్మలు పెడతారు పిల్లలు గాలిపటాలు ఎగరేస్తారు.
అవును రైతులు తమ పౌశరులను అలంకరించి పూజ చేస్తారు ఇంకా అరెసెలు, గవ్వలు, పొంగలి వంటి సాంప్రదాయ వంటలు తయారు చేస్తారు. ఉగాది ఎలా చేస్తారు రవి ఉగాది పండుగ ఎందుకు జరుపుకుంటారు.
ఉగాది తెలుగు ప్రజల నూతన సంవత్సరం ఇది మా ఇది వసంత ఋతువు ప్రారంభిస్తు ప్రారంభాన్ని సూచిస్తుంది కానీ ఉగాది పండుగను మనం ఎలా జరుపుకుంటాం
ఉగాది రోజున ప్రజలు ఇంటిని శుభ్రం చేసి అలంకరిస్తారు తలుపులకు మామిడి ఆకులతో తోరణాలు కడతారు
అవును ఉదయం స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుంటారు ఉగాది పచ్చడి తయారు చేసి తింటాం
ఆ పచ్చడిలో ఆరు రుచులు ఉంటాయి అవి జీవితంలోని అనేక అనుభవాలను సూచిస్తాయి
ఇంకా ప్రజలు పంచాంగం వింటారు మరియు కొత్త సంవత్సరానికి శుభాకాంక్షలు చెప్పుకుంటాం వి వినాయక చవితి ఎందుకు జరుపు కుంటారు
గణేషుడి జ్ఞానం మరియు విజయానికి ప్రతీక అందుకే ఏ పని ప్రారంభించే ముందు ఆయనను పూజిస్తారు కానీ వినాయక చవితిని ఎలా జరుపుకుంటారు
ప్రజలు గణేషుని మట్టి విగ్రహాలు ఇంట్లో లేదా మండపంలో ఉంచి ప్ర పూజ చేస్తారు పూలతో మరియు దీపాలతో అలంకరిస్తారు
అవును మోదకాలు ఉండ్రాళ్లు లడ్డూలు వంటి వంటలు తయారు చేస్తారు
కొన్ని రోజుల తర్వాత గణేషుడి విగ్రహాన్ని నదిలో లేదా సరస్సులో నిమజ్జనం చేస్తారు దసరా పండుగ ఎందుకు జరుపుకుంటారు
దసరా మంచి చెడు మంచి చెడుపై గెలిచిన పండగ
రాముడు రావణ రావణుడిపై గెలిచిన కథను గుర్తు చేసుకుంటారు కానీ దసరాను ఎలా జరుపుకుంటారు
నవరాత్రి సమయంలో తొమ్మిది రోజుల పాటు దేవీదుర్గాను పూజిస్తారు
కొన్ని ప్రాంతాల్లో బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు
విజయదశమి రోజున కొత్త పనులు ప్రారంభించడం శుభమని భావిస్తారు
విద్యార్థులు తమ పుస్తకాలను పూజిస్తారు దీపావళి ఎందుకు జరుపుకుంటారు
దీపావళి వెలుగుల పండగ రాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన రోజున గుర్తు చేసుకుంటారు కానీ దీపావళికి ఎలా జరుపుకుంటారు
ప్రజలు ఇంటిని శుభ్రం చేసి దీపాలతో అలంకరిస్తారు ఇంటి ముందు చిన్న దీప్ పాలు వెలిగిస్తారు
అవును లక్ష్మీదేవిని పూజిస్తారు
పిల్లలు పటాకులు కాలుస్తారు మరియు కుటుంబం సభ్యులు కలిసి స్వీట్లు తింటారు
హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటారు
హోలీ పం హోలీ రంగురంగుల పండగ ఇది ప్రహ్లాదుడి కథతో సంబంధం ఉంది కానీ హోలీని ఎలా జరుపుకుంటారు
ప్రజలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటారు స్నేహితులు కలిసి పాట పాటలు పాడుతూ ఆనందంగా గడుపుతారు
హోలికా ద దహన్ అనే కార్యక్రమం కూడా చేస్తారు
ఈ పండుగ ఎందుకు జరుపుకుంటారు
రంజాన్ నెలలో ముస్లింలు ఉపవాసం ఉంటారు ఆ తర్వాత ఈద్ పండుగ జరుపుకుంటారు కానీ ఈద్ ను ఎలా జరుపుకుంటారు
ప్రార్థనలు చేస్తారు కొత్త బట్టలు వేసుకుంటారు
కుటుంబ సభ్యులు కలిసి ప్రత్యేక వంటలు చేస్తారు మరియు పెద్దలకు దానం చేస్తారు
క్రిస్మస్ పండుగ ఎందుకు జరుపుకుంటారు
ఇది యేసు క్రీస్తు యొక్క జన్మదినం, కానీ క్రిస్మస్ ను ఎలా జరుపుకుంటారో.
ప్రజలు చర్చిల్లో, ప్రార్థనలు చేస్తారు.
క్రిస్మస్ ట్రీ అలంకరిస్తారు మరియు ఇంటిని లైట్లతో అలంకరిస్తారు.
పిల్లలకు బహుమతులిస్తారు మరియు కేకులు తయారు చేస్తారు.
గురునానక్ జయంతి ఎందుకు జరుపుకుంటారు, ఎలా జరుపుకుంటారు.
ఇది సిక్కు మత సంస్థాపకుడు గురునానక్ దేవ్ గారి జన్మదినం. ఆయన సమానత్వం మరియు సేవ గురించి బోధించాడు కానీ, ఈ పండుగను ఎలా జరుపుకుంటారు. గురుద్వారాలో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి, గురు గ్రంథ్ సాహిబ్ చదువుతారు.
నగర కీర్తన అనే ఊరేగింపులు నిర్వహిస్తారు.
అ. గురుద్వారాల్లో లంగర్ అనే ఉచిత భోజనం అందిస్తారు. అందరూ కలిసి భోజనం చేయడం సమానత్వాన్ని చూచిత్తుంది.
ఈ రోజు మనం. ఈ రోజు మనం చాలామ్. మా చాలా పండుగులు. గురించి తెలుసుకుందాం.
అవును ప్రతి పండుగ మనకు ఆనందం మరియు మంచి విలువలాను నేర్పుతుంది. అందుకే భారతదేశాన్ని పండుగల దేశం అని అంటారు.
మహాశివరాత్రి పండుగ ఎందుకు జరుపుకుంటారు.
మహాశివరాత్రి భగవాన్ శివుడికి అంకితమైన ముఖ్యమైన పండుగ. ఈ రోజు శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్న రోజు అని కూడా విశ్వసిస్తారు. కానీ మహాశివరాత్రి ఎలా జర్ప్. కుంటారు.
భక్తులు శివాలయాలకు వెళ్ళి, శివలింగాన్ని పాలు, తేనె, నిద్ నీరు మరియు బిల్వ పత్రాలు సమర్పించి పూజలు చేస్తారు. ఈరోజు చాలా మంది ఉపవాసాలు కూడా ఉంటారు. కానీ రాత్రి స్ సమయంలో ఏమి చేస్తారు.
రాత్రంతా జాగారం చేస్తూ, శివుడికి ప్రార్థిస్తారు. భక్తులు ఓం నమ సివాయ అని జపం చేస్తారు, మరియు భజనలు పాడతారు.
అవును ఈ పండుగ మనకు భక్తి, శాంతి మరియు ఆధ్యాత్మికత యొక్క ప్రాముఖ్యతను గురిచేస్తు, గుర్తుచేస్తుంది.
నిజమే, అందుకే మహాశివరాత్రి హిందువులకు చాలా పవిత్రమైన పండుగ. మీ మీ చోట ఏమేం ఏందీ ప్రసిద్ధి బాగా.
మా చోట్, మా మా యొక్క ప్రాంతంలో క్రీస్తు, క్రైస్తవులైన క్రిస్టియన్స్ పండుగను ఎక్కువగా జరుపుకుంటారు. ఇక్కడ చాలా మంది క్రిస్టియన్స్ ఉన్నారు గనుక, అందుకు క్రైస్తవుల పండుగ ఎక్. ఎక్కువ జరుపుకుంటారు. మీ చోట గూడా యే ఏ పండుగలు ఎక్కువగా జరుపుకుంటారు.
మా చోటనా ఉగాది బాగానే బాగా జేసుకుంటారు. బాగా ఎన్ ఇన్నంత బాగా క్లీన్ చేసుకొని, బాగ్ గా ఉగాది పచ్చడ జేస్కొని, ఆరు రోజులతో కొత్త బటలు ఏసుకొని బాగ్ చేసుకుంటారు.
మా చోట ఎక్కువ క్రైస్తవుల లా దేవాలయాలు ఉన్నాయి. అందులో ఇంకొకటి మా సైడ్ మా, మా పక్క నది ఉంది కృష్ణా నది. కృష్ణా నది ఒడ్డున శివాలయం. ఉంది. ఆ శివాలయంలో చాలా క్షేత్రాలు ఉన్నాయి. వెంక్ లా అంటే, వెంకటేశ్వర స్వామి, వినాయకుడు ఇంకా, బ్రహ్మదేవుడు గూడా ఉన్నాడు మా సైడ్.
మాచ్ మా చోట పంబనూరు దేవస్థానం ఉంది. అక్కడకి ఏ ఆ వన్ నాట్ ఎయిట్ చు చూట్లు తిరిగితే, బాగాన్నా, జరి అనుకునేది జరుగుతుంది అనే నమ్మకం బాగుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉంది. బాగా నమ్ముతారు, బాగా ఇక్కడ.
మా సైడు ఇంకా, సూరద్ దేవాలయం ఉం. ది సూర్య దేవాలయం కి అంటే రథసప్తమి రోజు బాగా, చాలా చాలా, చాలా జనాలు వచ్చి, పవిత్రంగా, పవిత్రమైన పండుగుగా ఇక్కడ భావిస్తారు.
ఉహుమ్.
ఇంకా శివరాత్రి రోజు అయితే మా సైడు తిరాన్నాళ్లు చేస్తారు. తీరన్నాలల రోజు బాగా, ఆ ఆటపాటలు ఇంకా ఆ. ప్రబలాలు పెడ్త్. త్తరు. ప్రబలలు మూడు, నాలుగు పెట్టి చేయా బాగా ఊరేగింది, ఊరేగిస్తారు. తెల్లవారుజం వరకు. చాలా చాలా బాగా చేస్కుంటారు.
సరే ఈరోజు, అన్ని పండగల గురించి మాట్లాడుకున్నాం ఓకే.
అవును, ఇంకా వచ్చే పండుగలు వినాయక చవ్తి.